హలో
కాళ్ళు కట్ అవుతుంది ఉకే
ఫోన్ ప్రాబ్లమ్ అనుకుంట
ఆ ఫోన్ ప్రాబ్లమో మరి ఇది నెట్ ప్రాబ్లమో చెప్పండి ఈ మధ్యలో ఎటైనా
పోయ్న
ఎటైనా వెళ్ళి ఓకేషన్‌కీ మ్యారేజెస్ కానీ అట్లా కాగస్ నాగర్ కి వెళ్ళిరా ఓకే ఓకే మాది కాగస్ నాగర్ లోకలే మాది
కాగస్ నాగర్ కి మా ఇంటికి ఏళ్ళిన
ఇంటికెళ్ళిండ్రా ఓకే ఓకే అంటే నె మ్యారేజెస్ కానీ అట్లా వెకేషన్స్ కానీ అయ అట్ల వెళ్లలే
వెళ్లలే ఈ సమ్మర్ కి ఈ సమ్మర్ లో ఏ మ్యారే జ్స్ రాలేదు మాకు నెక్స్ట్ మంత్ ఉందనుకు మే మే లో ఉంది అన్నయ్యది
ఆ ఆ
ఆ మేలో వెళ్తాం
హ్మ్ ఇట్లా సిటీకి కానీ అట్లే వెళ్ళలే ఎటు
లేదండి వెళ్ళలేదు
ఏళ్లేదా నిక్ నేను లాస్ట్ మంత్ లో వెళ్ళొచ్చిన నేను కొంచెం వర్క్ ఉండే అయితే వీల్ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్లేసొచ్చినం
హ్మ్
అక్కడ అదంతా ట్యాంక్ బండ్ చూడ్డానికే బాగుంది కాని ఘోరమైన స్ స్మెల్ ఉంది అక్కడ
అది డ్రైనేజీ వాటర్ అందులో వచ్చేది మొత్తం. అదట్లనే వస్తాది స్మెల్
హ్మ్ ఘోరంగా స్మెల్ ఉంది. ఆహా చేయలే దు నైట్ టైమ్ లో వెళ్ళినం మేము. అందుకే బోటింగ్ చేయలేదు. ఆ మళ్ళీ ఏంటంటే అక్కడ ఏంటి మన అంబేద్కర్ విగ్రహం ఉంది పెద్దగా.
ఆ స్టాచు
మళ్ళీ ఇదేంటి అమరుల స్తూపం అంటారు కదా అది కూడా ఉంది. నైట్వివ్ బాగుంది మన్ ఆ అదే అది ఆ హ్మ్ మళ్ళీ ఇంకేంటి మన రాష్ట్ర సచివాలయం
ఆ ఆ
ఆ అది కూడా నైట్ వ్యూ మస్తు ఉంది. మేము లోపలికి వెళ్ ఆ ల లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుండి బాగుండే.
లైటింగ్స్ తోటి కదా?
ఆ లైటింగ్ తోటి.
హ్మ్
హ్మ్